హ్మ్
హ్మ్ బాగున్నారా
హ్మ్ బాగుంనమండి
హ్మ్ ఇంకేంటంటే ఆ బాగున్నామండి పిల్లలు ట్యూషన్ పంపించే టైం అయింది డి సో వాళ్ళకి ఏదైనా స్నాక్స్ చేద్దామని ఆలోచిస్తున్నా ఫైవ్ థర్టీకి అనమాట ట్యూషన్ ఆ ఒక్కొక్క రోజు బ్రెడ్ అండి ఒక్కొక్క రోజు అంటే బ్రెడ్ అంటే వీట్ బ్రెడ్ గానీ లేపోతే ఒక్కొక్కసారి మైదా బ్రెడ్ గాని ఆ కొంచెం ఆహ్ ఏమంటారు ఇది గీ గాని బట్టర్ గాని వేసి లైట్ గా అట్లా ఫ్రై చేస్తాను దాని మీద కొంచెం సాసెస్ ఏవనా వెజిటబుల్స్ అట్లా ఉంటేే వేస్ స్తానన్నమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి బ్రెడ్ ఆమ్లెట్ ఏస్ తను ఒక్కొక్కసారి మన కాన్ ఉంటది కద్ దా బేబీ కార్న్ స్వీట్ కార్న్ అది తీసుకొచ్చి ఆ వాట్ని ఫ్రై చేసి ఇస్తాను అనమాట కాన్ సిక్స్టీ ఫైవ్ అని ఇట్లా అంటారు కదా
ఓకే
అలా చేసిస్స్తాను కాన్ సిక్స్టీ ఫైవ్ కాదు అయ్యో కార్న్ మసాలానో ఏదో అంటారు మనకు
ఓకే దాంట్లో ఆనియన్స్ టొమటాస్ అన్ని ఏసి
ఆహా అవేం లేదు జస్ట్ మైదా కోటింగ్కికి మైదా పిండి కొంచెం బియ్య పిండి వేయ్యాలి తర్వాత హ్మ్ కొంచెం కారము ఉప్పు చాట్ మసాలా కొంచెం పెరి పెరి మసాలా కొంచెం గరం మసాలా వేసి
హ
ఎలా వేసుకుంటామో అలా అనమాట పల్లీ చాట్ ఎట్ల ఉంటది కదా అలా ఫ్రై చేసుకొని అది కూడా బాగుంటది తర్వాత ఆ ఒక్కొక్కసారి కాన్ మామూలుగా బాయిల్ చేసి ఇస్తాను అలా తింటారు ఇంకొకొక్కసారి అసలు ఓపిక లేకపోతే నేను కొంచెం టీ తాగుతుంటే అంటే వాళ్ళకి టీ లు బ్రెడ్ స్నాక్స్ లు ఇది మంచి పద్ధతి కాదు బట్ ఏమో ఇంకా అలా అలా నేను నేను తింటుంటాను కదా వీళ్ళు అమ్మ ఈ ఒక్కసారి ఇవ్వవా అని అడిగితే ఇచ్చేస్తా ఇంక అంతే అంతే అండి మాక్సిమం ఎప్పుడో ఒకసారి రేరు గా చిప్స్ అసల ఇంక అసలు ఓపిక ఓపిక లేదు ఈ రోజు నాకు హెడ్డేక్ ఎక్కువ ఉంది అనుకుంటేనే లేదంటే ఇంక అసలు అవి చేయను ఇంకెప్పుడైనా మమ్మీ వాళ్ళు ఇప్పుడు నేను కారపూస ఇలాంటివి ఉంటాయి కదా చెక్కలు అని ఇట్ల చేసుకుంటాం కదా అప్పలేమైనా సో అవిబెడతానంతే ఉ లేదు దోసపిండి ఇలా ఎక్కువగా ఉందనుకోండి కొంచెం గట్టిగా పట్టుకుంటాం పునుగులు వేసుకుంటాం ఆ ఈవినింగ్ పైవ్ అట్ల టైం లో మా హస్బెండ్ పిల్లలు అందరు ంద తింటారు ఇంకా నేను కొని తినేస్త నైట్ ఇంకా లైట్ ఫుడ్ ఏదైనా మళ్ళీ ఒక రెండు దోసలు అలా వేసుకొని ఆ డిన్నర్ కంప్లీట్ చేసేస్తాం ఎర్లీగా
ఉ నవును ఎర్లీగ తిన్న తినాలి అని చెపుతున్నారు.
మాక్సిమం మాది ఎయిట్ కల్లా అయిపోద్దండి పిల్లలు మేము అందరం ఎయిట్ కల్లా ఫినిష్ చేస్తాం
ఆ
ట్యూషన్స్ ఉండి వీళ్ళు ట్యూషన్ నుంచి ఎయిట్కి వస్తున్నారు సో నైన్ అయితుంది తినేసరికి
ఆ
లేదంటే ఎయిట్ ట్యూషన్ లేకపోతే మాత్రం ఎయిట్ కల్లా అయిపోతది
మంచి హ్యాబిటండి
అహ
ఇంకా స్కిన్ కేర్ ఏమి యూస్ చేస్తారండి మీరు
స్కిన్ కేర్ అంటే నేను ఎక్కువగా మన ఇది ఉంటది కదా పాల మీద మీగడ ఉంటది కదా మాది పెట్టుకోండి పెట్టుకొని కొం ఎక్కువ రబ్ చేయొద్దు స్కిన్ డిస్టర్బ్ అవుతది లైట్ గా ఉట్టిగనె అట్లా అట్లా అనాల అనమాట
యూస్ చేస్తారండి మీరు ప్యాకెట్ మిల్కెనా
గేదె పాలు వస్తాయండి మాకు
ఒరిజినల్ ఏనా ఇక్కడ ఏది ఆ గుర్తుపట్టలేక ఉన్నాం
అదేగాని మాకు ఇతను పల్లెటూరు నుంచి వస్తాడనమాట సో మా ఇంటికి చాలా దూరం మాకు మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తాయి పాలు కానీ అబ్బాయి దగ్గర బాగుంటాయి దాదాపు పది సంవత్సరాల నుంచి పడుతున్నామండి మేం మా బాబు వన్ ఇయర్ నుంచి పడుతున్నాము
హ
ఇప్పుడు మా బాబుకి మొన్న థర్టీన్ వచ్చింది ట్వల్వ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాము ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ నుంచి
హ
బావుంటాయి అన్నమాట ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ తీసుకుంటాం కొన్ని పాలు కొన్ని టీకి కొన్ని పెరుకి అలా పోగా మనం ఏం చేయాలంటే కాచిన వెంటనే పైన వచ్చిన మీగడని కొంచెం సేపు అప్లై చేస్తే స్కిన్ బాగుంటది అది లేపు పోతే బనానా ఉంటది కదా
ఊ
మరి డ్రై స్కిన్ అయితే బనానా పెట్టద్దు కాంబినేషన్స్ నైనా నిర్మల్ గా ఆయిలి స్కిన్ అయిన బనానా ని కొంచెం మ్యాష్ చేసి ఫేస్ కి అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ వుంచి డ్రై అవ్వగానే కడిగేసి కోవాలన్మాట
ఊ మీరు పార్లర్ కట్లా అంతా ఏమెల్లరా
అస్సలు వెళ్ళనండి నాకు అసలు ఇష్టం ఉండదు డబ్బులు వేస్ట్ అనిపించ్చిద్ది
ఊ
అంటే ఇంట్లోనే మనకు తెలిసినవి జేసుకోవడం బెటర్ వాళ్ళ చేతిలో స్కిన్ బెట్టామనుకోండి పాడైపోద్దేమో అనిపిస్తది నాకు నా మ్యారేజ్ అయినప్పుడు ఐ మీన్ మ్యారేజ్ కుదిరినప్పుడు ఇంకా రేపు మాప్ పెళ్లి అనగా వెళ్ళి చేయించుకున్నాను అంతే అప్పుడు వాళ్ళు ఈ వ్యాక్సిన్ చేస్ తారు కదా చేతుల పైన అసల్ ఎంత ఏడ్చాను ఆన్ అతే నేను అప్పటి నుంచి నేను పార్లర్ కి వెళ్ళను ఐబ్రోస్ ఒక్కటె వెళ్తా అది గూడా ఇంకా తప్ తప్పదు మరీ పెరిగితే అసహ్యంగా ఉంటుంది కదా అనేసి వెళ్తా అంతే
ఊ
ఇంట్లోనే బెస్ట్ అంటే అమౌంట్ బడ్జెట్ తక్కువ ఉంటే పర్లేదండి కానీ బడ్జెట్ ఎక్కువ ఉందను కొండి ఇంట్లో చేసుకోవడం బెటర్ చిన్న చిన్న రెమెడీస్
ఇప్పుడు ఫేషియల్ కిట్స్ కూడా దొరుకుతున్నాయి ఆన్లైన్ లో తీసుకొని మనమే ఫాలో అయిపోయిన సరిపోతది నేను ఇంకా అట్ల మీరి ఇంకా అట్లా చేస్ రేమో అనుకున్నా నేను మీ స్కిన్ మరీ మరీ గ్లోయింగ్ గా ఉ ంది కదా అందుకని అదేమైనా యూజ్ చేస్తారేమో అనుకున్నా నేను
ఊ హు లేదు అంటే ఏవి ఎలా వస్తాయో తెలీదు కెమికల్ కదా అని భయం అంతే మీరు ఇట్లా ఈ పాల మీద మేగడ ఒకటి బనానా ఒకటి ఆ అ ఏం చేస్తా నేను కుంకుమ పువ్వు ఇప్పుడు పచ్చిపాలల్లో వేసి టైట్ గ అప్లై చేసుకొని ఏం రుద్దాల్సిన అవసరం లేదండి కొంచంసేపు డ్రై అవ్వనిస్తే అది కూడా బాగుంటది ఆ ప్యాక్ కూడా బానే ఉంటది ఎక్కువ ఈ త్రీ ఇంకేం చేయను హెరు హేర్ హెర్ కూడా అంతగ ఎం తీసుకొను హెయిర్ ఆయిల్ అయితే నేనే రెడీ చేసుకుంటా
ఊ
ఇంకా అదే వాడుకుంటాను బయటి దానికి అంత నేనే తయారు చేసుకుంటా ఆ గానుగా నూనె ఉంటుంది గదా మనకి
ఈ గానుగ నూనె మీన్స్ కోకోనట్
కోబ్ కోబ్ కోకనట్ ఆయిల్ మనం ఆ వెళ్లి పట్టిచ్చుకొచ్చుకోవచ్చు అనమాట అడిచ్చుకుంటారు లేదంటే అక్కడే ఉన్ ఉన్నదైనా తెచ్చుకోవచ్చు ఇంకా ఆయిల్ లో నేను మెంతులు ఆ మందార పూవు మందార ఆకు తరువాత ఆనియన్ సీడ్స్ అని దొరుక్ తాయి అవి కవేపాకు ఊ.. ఉ ఆమ్లా ఉందనుకోండి కొంచెం ఆమ్లా తురిమేస్తాను అలాగే రోజు రోజ్ మేరీ ఆకులని మనకు జెప్టో లో ఆన్లైన్ లో దొతాయన్నమాట ఇవన్ని వేసి బాయిల్ చేస్తా బాయిల్ చేసి ఇంకా ఆవడ గట్టి పెట్టుకుంటాను ఇంకా ఉ హు మంచి రిజల్ట్ ఉంటదండి ఆయిల్ మాత్రం చాలా నేను ఆ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇదే వాడుతున్నాను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అనుకోండి
ఊ
ఏందంటే నూనె మంచిది కదా మెయిన్ అందులో మళ్ళీ మనం ఇవన్నీ వేస్తున్నాం గదా
ఊ
నాదైతే అసలు చాలా మందం ఉంటదండి అసలు జుట్ చేతిలో పట్టదు నా హెయిర్
ఉ హు.. ఊ
అంత అంత దాన్ని పోగొటువడం ఇష్టం ఉండక ఇంక అట్లా మెయింటైన్ చేస్తూ వస్తున్నా
ఊ.. ఉ
లేడీస్ కంటా హెయిర్ ఉంటేనే బాగుంటాం ఒకసారి హెయిర్ నాకైతే హెయిర్ లేపొ ఒకసారి మి మిడిల్ ది కట్ చేయించ అన్నమాట అందరు తిట్టారు ఎలా క్ వచ్చాయి చేతులు కట్ చేయడానికి
అవును లాంగ్ హేర్ కట్ చేేసినాను ఇప్పుడు ఎవరికి ఉండడం లేను లాంగ్ హెయిర్ అట్లాంటిది ఉండే వాళ్ళు కట్ చేసేస్తేళ్ళ
ఆ ఆ అసలు బాగోలేదు అందరుూ తిట్టారు ఎందుకు ప్రసన్న ఇలా చేసావని అది ఇది అని ఇంకా మళ్ళీ ఇప్పుడు పెంచా బాగానే నడుములు కిందికి ఉంటది బాగానే ఆయిల్ వల్లనే ఆ వన్ ఇయర్ తో పెరిగిపోయింది బాగా పాపకి నాకు ఇద్దరికి చాలా హెర్ వచ్చింది మీరు ట్రై చెయండి మీకు డౌట్ ఉంటే పర్సనల్ మెసేజ్ అయినా పెట్టండి నేను ఇంగ్రీడియంట్స్ అన్ని క చెప్తాను ఇలా
ఏ లేదు లేదు గుర్తు ఉన్నాయి ర మెంతులు
ఆ అన్ని నాచురల్ వే ఆ రోజ్ మేరీ లీవ్స్ ఒక్కటి జెప్టో లా ఆర్డర్ చేసుకోండి
దాంతో ఫేర్నెస్ క్రీమ్ గుడా చెప్తానే ఉన్నారు కదా రోజ్ మరీ ఆయిల్స్ అనే సరి ఆ రోస్ మెరీ ఆయిల్స్ కనే కాని ఇప్పుడు అ యాడ్స్ కూడా చాలా వస్తు
ఆ మామూలుగా కూడా రోజ్ మీర ఆయిల్ దొరుకుతది బట్ అది మనకు నిజమో కాదో తెలీదు
ఊ
ఇది మనం డైరెక్ట్ గా మన కళ్ళ ముందే కదా మనకు మనం ఏదైనా సరుకులు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఆర్డర్ చేసుకు ట్వంటీ గ్రామ్స్ వచ్చి టెన్ రూపీస్ అనమాట
ఓకే ఓకే
సో ఇంకా అది ఆర్డర్ చేసేసుకొని నేను ఆయిల్ ఆయప్ అయిపోయినప్పుడల్లా ఏదైనా సరు కులతో పాటు అది ఆర్డర్ చేసేసుకుని ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుంటా
ఊ.. ఊ
బాగా యూస్ అవుతాయి అన్నీ మనకి ఇంట్లో ఉండేవే అండి లవంగ కూడా వేయండి లవంగం వేస్త అది కూడా డాండ్రఫ్ ఉంద అనుకోండి త్ పోతుంది పచ్చ కర్పూరం ఒకటి
ఊ పిల్లలకు బాలేనప్పుడు ఏమన్నా నాటు వైద్యాలు చేస్తారా అంటే కాఫ్
చిన్నప్పుడు జేసాను ఇప్పుడైతే ఏం చెయట్లేదండి ఇప్పుడు మాక్సిమం తగ్గాయి
పెరుగు మడ ఛన్ వేస్తే
మెడిసిన్ ఆ ఒక్కొక్కసారితే ఆ మెడిసిన్ కూడా వయ్యాను ఎంతసేపటికి ఇంకా అన్ని అవాయిడ్ చేసేస్తా ఆ టై లో స్వీట్స్ కూల్ వాటర్ గానీ కోల్డ్ ఐటమ్స్ గాని అన్న అవాయిడ్ చేసేస్తా ఇంకా టైమ్ లో ఆటోమేటిక్గా తగ్గిపోద్ది మందులు అస్సలు వేయను ఒక్క బాగా జలుగుంది ఇంక ఇది ముదిరిపోయింది అనుకుంటే తప్పితే
మ్మ్ హ్
ఇంక అప్పుడు తప్పదు మరి అంత బాధ పెట్టడం ఇగ మంచిది కాదనేసి మనమైతే ఏదో ఒకటి తినొచ్చు లైక్ లవంగా ఇట్లాంటివేమన్నా తింటే తగ్గిపోతది పిల్లలకు మనం ఏం చేయలేం చిన్నప్పుడు మాత్రం మాత్రం బాగా కోల్డ్ ఉంటే అరికాళ్ళకి విక్స్ వేపరబ్ ఉంటా ది గదండి అది రాసేసి సాక్స్ వేసేదాన్ని ఇంకా వీపు మీద కూడా అది రాసి లైట్ గా వాటర్ స్నానం చెపిస్తాను తప్పదు అనుకుంటే లైట్ గా రాసేసి ఆ గొరు వెచ్చటి గోరువెచ్చని కాదు మంచి వేడి నీళ్లతోటి స్నానం చేపిస్తే వాళ్ళకి బ్రీతింగ్ బాగుంటది అన్నమాట‌. ఇంక ఇలా దగ్గుకి వాటికి కూడా చిన్నప్పుడు అవి చేసేదాన్ని గుర్తునట్లే ఇప్పుడు చాలా సంవత్సరాలు అవుతుంది కదా తేనె తోటి తమల్పాకు లో పెట్టి ఏదో చేసేదాన్ని గుర్తు రావట్లేదు
వస్తా అన్నారు అప్లై చేస్తా అన్నారు
తలకు పెట్టె దాన్ని ఆప్పుడు తమలపాకు తో జలుబు తగ్గేది అలా చేస్తే
మ్మ్ హ్హ్
ఇంకా దగ్గుకు కూడా తేనెతో ఏదో రెమెడీ చేసేదాన్ని అండి ఇప్పుడు గుర్తు రావట్లేదు మమ్మీని అడుగుతా
మ్మ్ హ్
ఓకే అండి టెన్ మినిట్స్ అయింది థ్యాంక్ యూ సో మచ్ అండి మాట్లా డినందుకు మీకు కూడా ఒకవేళ కాల్స్ మాట్లాడాలంటే నాకు చేయండి.
మ్మ్ మ్మ్ ఓకే నేను ఇది ఇంకా ఇ సబ్ మనది అయిపోయక తర్వాత మళ్ళ స్టార్ట్ చేస్తాను మ్మ్ ఓకే ఓకే బాయ్